హలో
హలో
హలో
హలో
ఆ చెప్పండి బాగున్నారా
ఆ బాగున్నా మండి
కొంచం దగ్గర పెట్కోరా వాయసు వినపడుతలేదు
హలో ఇప్పుడు ఇనబడుతుందా అండి
చిన్నగా వినిపిస్తుంది పెద్దగా వినిపిస్తలేదు వాయిసు చాలా చిన్నగా వినిపిస్తుంది
ఇపు
ఇనిపిస్తుందా నా వాయిసు
ఆ వినిపిస్తుంది
చెప్పు ఏంచేస్తున్నారు
ఆ
చదువుకుంటున్నామండి
అసలు వాయసు ఇనపడుతలేదు చాలా చిన్నగా ఇనపడుతుంది కొంచెం గట్టిగా మాట్లాదండి లేకపోతే దగ్గర పెట్టుకొని మాట్లా అ
హలో
ఆ చెప్పండి
హలో ఇనబడుతుందా అండి ఇప్పుడు
ఆ ఇనిపిస్తుంది
ఎట్లున్నాయి అండి అక్కడ వాతావరణం ఎండలు బాగోడుతున్నాయా
ఆ ఎండలు బాగున్నాయి అండి మీకాడ శ్రీరామనవమి ఎప్పుడంటాలండి
ఏమో అండి అసలు రేపో తెలవట్లేదు ఎల్లుండో తెలవట్లేదు అసలు ఒకసారి క్యాలెండర్ ఏమో ఒకసారి ట్వంటీ సిక్స్ అని ఉంది మరి కొంత మంది ట్వంటీ సెవెన్ అంటారు ఎప్పుడు జరిగేది తె అ
ఆహ మేం ట్వంటీ వన్ అనుకుంటానమ్
ట్వంటి వన్ ఆ
అదే ట్వంటీ వన్ అంటన్న ట్వంటీ సెవెన్ అనుకుంటా శు ఫ్రైడే అంటలు
అట్లాటలు కొంతమంది ఇట్ల అంటాలు మరీ ఏమో మరి కరెక్ట్ చూలే నేట్లా ఆ ఇప్పుడు లాక్డౌన్ పడు లాక్డౌన్ పడుతదట తెలుసా అండి
ఇయ్యాల సండే నేనా
లాక్డౌన్ అండి మోడీ మోడీ
అంటేమనా న్యూస్ చూసారా మీరు
ఆ హ
నేను అదే చెప్పా మాయనకు అవును నేను మా ఆయనకు అదే చెప్పానండి సమ్ సామాన్లు ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి కదా అండి లాక్డౌన్ గిట్లా వస్తె
అవునండి
హుమ్
ఏప్పుడు వడేదేలు డే ఫస్ట్ నుంచి అంటాలు మరి ఎప్పుడు వచెదలవదు ఇగ చాలా ఇబ్బంది అయితంది కదా గ్యాస్లకు
అవును
అవు ఇక్కడ హాస్టల్ ఫీజు కూడా పెంచుతా అంటలు వచ్చే నెల టిఫిన్స్ పెట్టట్లేదు ఫుడ్ ఇగ అంటాంది
ఆ
ఇగ లాక్ డౌన్ పడ్డది అంటే ఇగా అందరు ఇంటికి పోవాల్సి వస్తది ఇగా
ఉహు
ఏమవుతదో ఏమో ఇగ ఈ గ్యాస్ల ప్రాబ్లమ్ అందరికి పల్లెటూరు ఉన్నళ్ళకైతే ఏం కాదు హైదరాబాద్ ఉన్నళ్ళ అ అందరిని బయలు వెళ్ల కొట్టింది అంటాది
ఆ
ఆ ఏమో అండి ఇక్కడే ఎప్పుడు లాక్డౌన్
నువ్వు కూడా ఒకే కాల్ మాట్లాడివు కదా ఉమ్ ఉం మా పాప హోమ్ వర్క్ రాయాలట నేను మా పాపకి.
అవునా
అ రాయాలట బ్లాక్ మేల్ జెత్తంది నను
ఆహా హ
ఉమ్
ఏమో ఇగ పల్లెటూర్లలో కేం కాదు గాని సిటీల్ ఉన్నవాళ్ళకి కష్టమైతది.
మరి హైదరాబాద్ల ఇట్ల ఎట్లాండి మరి
లాక్డౌన్ వస్తే కొంతమంది ఎలక్ట్రిక్ గ్యాస్ ఉంటాయి కద అండి ఎలక్ట్రిక్ స్టవ్ ప్రెస్టేజ్
ఉహు హస్టెల్ ఉండేవాల
హాస్టల్ ఉన్న వల్ల కొంతమంది ఆ అదే కొంతమంది హాస్ట తిన్నోళని వాళ ఇళ్లలకు పంపించారు.
ఆ అది ఇప్పుడు పంపించారులేగాని ఉహు హాస్టల్ నుండి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి కదా
ఆ అవును ఏమో అండి తెలువదు ఇగ ఇగ అందుకే లాక్ డౌన్ పెడతా అని చూస్తాలు ఇగ బాగానే కష్టాలు అయితున్నాయి క ఇప్పుడుగా చదువుకునే పిల్ల కష్టం అవుతున్నా గ్యాస్ లేక తిండికి మరిగ లాబ్డౌన్ బడితే ఈ వాళ్ళ మకుడ ఎగ్జామ్స్ పోస్పోన్ అయితయి
ఇప్పుడు డిగ్రీ టెన్త్ అయిపోలేదు కానీ మళ్ళీ డిగ్రీ కూడా ఉంటాయి క
టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతానేయి కదా ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ ఫోర్ వరకు కునాయి ఏమో మరి ఇగ జరుగుతది ఏమో లాక్ డౌన్ జరిగితే అప్పు ఒకసారి లాక్ డౌన్ జరిగినప్పుడు అడ్ ఎగ్జామ్ గానే లాక్ డౌన్ జరిగింది అప్పుడు ఒకసారి టెన్త్
అవునవును
ఏమో అట్ల జరుగుతది ఏమో ఇది కూడా
నెక్స్ట్ మంత్ థర్టీన్త్ కి అయిపోతాయి అంట వాళ్ళ ఎగ్జామ్స్
ఉహు థర్టీన్ కు ట్వంటీ ఫోర్ కు అన్నది మరి
థర్టీన్ థర్టీన్ అన్నారు నేను ఒక అబ్బాయిని అడిగాను
ఆహ
మా సైడే ఉంటడు అబ్బాయి ఎగ్జామ్ కి పోతంటే ఎప్పుడయిపోతే ఎ్జాస్ అంట తర్టీన్ అని చెప్పిన్లు వాళ్ళకి అయినా మళ్ళ డిగీ వాళ్ళ స్టార్ట్ ఇప్పుడైతే వాళ్ళక అయిపోయినాక పీజీ వాళ్ళకు ఉన్నాయి
ఉహూ
ఎప్పుడట్లనే లైన్గా ఉంటనే ఉండేయండి ఎగ్జామ్స్
మాక్ ఇ ఇ ఏప్రిల్ర్ ట్వంటీ ఫోర్ నుంచి కొంతమందికి పప్లొమా లోకి ఎగ్జామ్స్ ఉన్నాయి
ఉ అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అయిపోతుట్టు అదే డిగ్రీ ఇంటర్ డిగ్రీ అయిపోతాయి డిగ్రీ అయిపోయిన వాళ్ళు డిప్లొమా స్టార్ట్ అవుతాది మళ్ళ
ఆ
మ్ అట్లా
ఏమో మరి ఇగ అన్నీ లాక్డౌన్ పడ్డద అంటే ఇ అన్నీ బందు
అవును లాక్డౌన్ ఉండద అనుకుంటా అండి ఎందుకంటే ఓ దొరకంని గ్యాసు మళ్ళా పెట్రోల్ దవ్వే కదా
మరి అవి దొరకదంటే చాలా మంది జనానికి ఆఫీస్ పోయేటోల్ల వాళ్ళందరికకి ఇబ్బంది అయ్యారుడి
అప్పుడు వాళ్ళు వర్క్ ఫర్ హోమ్ తీసుకుంటారు దానికి లాక్ డౌన్ పెడతారా మీరే ఆలోచించండి లాక్డౌన్ పెట్టాలంటే ఏమనా అటు ఇటు జర్నీలు చేస్తే ఇబ్బంది అయితే వాళ్ళకి లేకపోతే కరోనా ఏదైనా డిసీజ్ స్ప్రెడ్ అయితదా భయపడటోళ్ళకి లాక్డౌన్ బె ఇదది వీళ్ళక ఎందుకండి లాక్డౌన్ కాకపోతే వ వర్క్ ఫ్రం హోమ్ చేసుకోమంటారు ఆఫీసులు బంద్ చేస్తారు స్కూల్స్ వాళ్ళకి స్కూల్స్ డే స్కూల్స్ వాళ్ళకి పెడతారు ఆ ఇట్లా అసలు ఉండే వాళ్ళకి పెట్టారు
ఆ
అట్లాగనే ఎందుకు స్కూల్స్ కాలేజీలు బంద్ చేస్తారు
ఏమో ఇయళ మోడీ న్యూస్ చెప్పిడు లాక్డౌన్ ఏం ఫస్ట్ నుంచి బంద్ చేస్తామని అన్నరు లాక్డౌన్ పెడతా అన్నరు ఒక మరి ఇగ ఇంప్రూవ్మెంట్ చేయలేదు వచ్చింది మేము చూసాం హెడ్లైన్స్ వచ్చినాయి
ఎందులో ఏ న్యూస్లో అండి
మా ఫ్రెండ్ చూసింది అంది న్యూస్ లో తనే చెప్పింది
అవునా ఏమో నేనైతే చూడలేదండి ఇంతవరకు చూడాలి నేను కూడా అైతే మ చెప్పారుగా చూస్తాను త
ఆ హా
ఆ
ఏమో ఇక ఎండలు కూడా బాగపడుతున్నాయి కొంతమంది ఈ సట్ ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అయినా ఇది జరిగినా కూడా లాక్ డౌన్ జరిగినా కూడా ఎగ్జామ్స్ నడుస్తాయి అంట పోయినా సారి డిప్లొమా లో
ఎగ్జామ్స్ జరుగుతాయండి
మ్ ఆ పిల్లలు అల్లరి చేస్తానట్టున్నారు
మ్ అవునండి ఈయాల పప్పు వండిన చికాకు స్తున్నారు వాళ్ళకి ఫిష్ ఫ్రై చేస్తాను కదా పప్పులోకి
అవును
మ్ అట్లా
కూడా ఫిష్ చేపలు పచ్చిడి తిన్నాయివాళ
అవును
మ్
మ్ ఏమో ఇగ లాక్ డౌన్ అయితే ఏమో ఇగ తెల్వదు ఇగ అయితదో కాదో ఒక మాట అన్నది ఇక -
అవునా
ఈ ఎండలు కూడా బాగుగుడుతున్నాయి. అసలా కాలేక్కడ పోయి మల్ల ఎండాలే
న్యూస్ ఇరవై నాలుగు గంటలు చుస్ నే ఉండు నా యూట్యూబ్ లో గానీ దేట్లో గాని రాలేదు అసలు మీరే అంటున్నారు నేనైతే
అవునా మా ఫ్రెండ్కి వచ్చింది అన్నదె మా సార్ వాళ్ళు గూడా అన్నారు మరి ఇక్కడ హాస్టల్లో వోళ్ళు
అవునా
మ్మ్
మమ్మీ మీ
ఓక్ సార్
చుపియ్యి
షాపింగ్ పోయారాండి ఈ మధ్యన
ఆహ ఇట్లిచ్చిండు వా అంటే ఏమిచ్చిండు అని అంటే ఆగు వార్ జరుగుతుంది కాబట్టి కోవిడ్ లాగానే ఆ మనకు లాక్ డౌన్ ఉంటది అని చెప్పాడు గాని లాక్ డౌన్ పెడతా అని చెప్ప కోవిడ్ లైక్ లైక్ అ చూసుకోండి మీరు న్యూస్లో వె టూ న్యూస్లో పెట్టాను ఆహా యుట్యూబ్ లో పెట్టాను కోవిడ్ లా గా ఉంటుంది లేగాని లైక్ దాని లెక్క పెడతా అన్నలే గాని
దాని లెక్క పెట్టినా కూడా లాక్డౌన్ ఏ కదా ఇగ అదే లాక్డౌన్ అంటే అదే గదా ఇగ పెట్టడమే గదా
అంటే మళ్ళీ కరోనా లాంటి పరిస్థితి వస్తుందంటున్నారు ఎందుకంటే ధరలన్నీ తగ్గుతున్నాయి గదా డయ నాయి కిడ్లయి ఇప్పుడు ధరలన్ని ఎందుకు తగ్గుతాయి అండి ఇప్పుడు కోవిడ్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఉండవు గదా అవి లేకపోతే అవన్నీ రేట్లు ఇప్పుడు కూరగాలు ఇక్కడనే ఉంటాయి అప్పుడువాటి రేట్ తగ్గుతా ఉంటంది ఎందుకింత పెరుగుతది
ఆ
ఆవ్
ఏమో ఇగ
ఎ
అ
మళ్ళ అంటల్లు మళ్ళీ కరోలేలో ఎప్పులే అంటే ఆ
ఆ ఆ ఏ చానా భద్రాచలం బోతార అండి
పోదాం అనుకుంటన్న అండి చూడాలి మరి
మ్మ్ హు అక్కడ బాగా జరుగుతుందంట ఏమో మరి ఎప్పుడు పోలె ఇంగ ఎమొ రెప్పటి వరకు తెలవదసలు నా ఇప్పటి వరకు తె